హలో హలో నమస్కారం అండి బ ఉన్నారా అండి
నమస్కారం అండి బాగున్నాన్ మీరు బాగున్నా
బా ఉన్నామండి భోజనం చేసారా
భోజనం మాది అయిపోయింది మీరు భోంచేసారా
చేసామండి ఇందాకే చేసాము ఏం చేస్తున్నారండి ఇవాళ అండి పప్పు చారు అండి
హ్మ్ నేనే ఏం లేదండి ఖాళీగానే ననాలా ఫోన్ చేస్తున్నా
ఖాళీగానే కూర్చున్నరా ఓకే అండి చెప్పండి మీక్ కు ఎలా ప్రదేశాలకు వెళ్ళడం అంటే ఇష్టమండి ఇప్పటి వరకు ఎలాంటి ప్రదేశానికైనా వెళ్ళారా
ఆ మేము చెన్నైకి ఎళ్ళామండి దాదాపు అంటే వెదర్ ని బట్టి ఇప్పుడు ఎండాకాలం కదా ఇక్కడ కన్ ఎళ్లాలంటే కాస్త చిరక్ తేనె ఏమంది వర్షాకాలం వస్తే వర్షాలు బర్ద్ తున్నాయని అని చేయడ ప్రయాణాలు చేయడానికి ఇబ్బందిగా ఫీల్ అయితాము కాస్త మనం ప్రయాణం చేయొచ్చు అంటే చలికాలంలో కాకపోతే ఆఁ చెన్నై అయితే వెళ్ళామండి
చెన్నైలో ఎక్కడికి వెళ్లారండి చెన్నైలో ఏం చేస్తున్న ఏం చే
చెన్నై చెన్నై అంటే మేము చెన్నై అవతల వేరే ప్లేస్ కు వెళ్ళాము నాగపట్నం అని అక్కడ ఒక చర్చ్ ఉంటది మా పాపకి హెయిర్ తియ్యడానికి వెళ్ళన్నమాట సో అంతకంటే ముందే మేము ఫస్ట్ చెన్నై లో ట్రైన్ దిగాము చెన్నైలో ట్రైన్ దిగి అక్కడే రూమ్ బుక్ చేసుకొని
అవునండి అక్కడే ఉన్నారా అండి మార్నింగ్ దిగారా ఎంత టైమ్ ఎంత సమయం పట్టిందండి ట్రైన్ లో జర్నీకి
ట్రైన్ లో మాకు మ్ సుమారు అంటే మేము రాత్రి ఏడున్నర ఎనిమిది ఇంటికి ఎక్కితే ఉదయం ఆరంటింటి వరక్ దికిపోయాము ఐదున్నర ఆరుంటి వరకు అంటే నైన్ హవర్స్ తొమ్మిది గంటల ప్రయాణం బట్టి తిండి ఆ తొమ్మిది గంటలు ప్రయాణం అది అక్కడ దిగయాము
ఓకే అండి దిని తర్వాత మళ్ళీ ఎలా వెళ్లారండి నాగపట్నానికి
ఇంకా ఆ రోజు వెళ్ళ ఉదయం ఎ ఆ రజ సాయంత్రం ఎల ఉదయం అక్కడ దిగాక ఇంకో ఆటో మాట్ల మాట్లాడుకని అక్కడే చెన్నై సెంట్రల్ లోనే హోటల్ రూమ్ బుక్ చేసుకని హోటల్లోనే ఉన్నాం
అవునా అండి ఆ హోటల్ అంతా బాగా ఉందా అం ఉండడానికి చాలా సౌకర్యంగా ఉందా ఏమన్నా ఇబ్బందిగా ఉ పడ్డారా ఇబ్బందులు ఏమన్నా అనిపించాయా
హోటల్స్ బానే ఉన్నాయండి కాకపోతే కాస్త అక్కడ ఫుడ్ తితిగా మనం ఏదో పు కారాలు కొద్దిగ ఎక్కువ తినటం ఇంట్లో వండుకుంటే ఆ ఇంకా అక్కడ కొద్దిగా తీయ తీయాగ అలా ఉండే కాకపోతే మే ఏ వెళ్లేదా వెళ్ళేటప్పుడు సూట్ కేసు లో చిన్న రైస్ కుక్కర్ పెట్టుకొని వెళ్ళాం
అవునా అండి ఓకే ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా మేము వెంట తీసుకో తీసుకొని వెళ్తూ టారా అండి
అంటే పాప చిన్నది కాబట్టి తీసుకెళ్ళాను అనమాట కనీ సమ్ రైస్ అన్నా అలా పెట్టేసుకొని కొద్దిగా అక్కడ పెరుగు ఏదో ఒకటి తీసుకుంటే పెట్టేయచ్చు అని తర్వాత పచ్చ ది తీసుకొని వెళ్ళాం మాతో పాటు రైష్ రైస్ కుక్కర్ పచ్చళ్ళు సో హోటల్ రూమ్ లో ఉన్నా కు అక్కడే రైస్ పెట్టేసుకోని అంటే వీలైనప్పుడు మాత్రమే మాత్రమే రైస్ పెట్టాము లేని టైమ్ లో టిఫిన్ ఏది దొ ఒకటి అలా
జ ఏదొ ఒకటి తినేసారు ఓకే తర్వాత బట్టలో నుంచి వెళ్ళారా అని మీరు
హూ హూ లేదు హోటల్ నుండి మళ్ళ సాయంత్రం చెన్నై బీచ్కి వెళ్ళం
ఓకే అ అక్కడ బీచ్ అనేది చాలా ఎక్కువగా వెళ్తూ ఉంటారుంట కదా
ఆ అవునవును చ చాలా బాగుంటది చెన్నైకి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఆ బీచ్ కి వెళ్తారు అక్కడ జయలలిత గా సమాధి అది ఉంటది కదా
అవునా అండి
ఆ అక్కడ చాలా మంది అసలు స్ మనకి ఇక్కడ ఏదన్నా జాతర జరుగతే ఎలా ఉంటారో ఆ సమాధులు అక్కడ చూడడానికి కూడా జాతరలాగా జనాలు వస్తూనే ఉంట ఉంటారు సాయంత్రం
అవునా అండి మీరు వెళ్ళి చూసిచ్చోరా మరి
చూసాము చూసాము వెళ్ళి చూసోచ్చాము మంచిగా అయి ఎంజాయ్ చేసాము బీచ్ లో అక్కడ బీచ్ దగ్గర షాపింగ్
అ
ఓ తీసేకున్నాం చాలా ఫొటోస్ తీసుకున్నాం షాపింగ్ షాపింగ్ అంటే అది ఎక్కువ శాతం బీచ్ కాబట్టి టి ఆ మనకి ఇవి గవ్వలు అవి దొరుకుతూ ఉంటాయి కదా
అవునదే
శంఖం శంఖం తోని చయిన్స్ ఆ శంఖం తని బీట్స్ చైన్స్ కమ్మలు ఇలాంటివి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి ఆ బీచ్ దగ్గర
ఓకే
మేడ్ నా బీచ్ లోకి వెళ్తూ ఉంటేనే అక్కడ స్టెప్ శుద్ధిగా మంచిగా ఫ్రూట్స్ అంటే అక్కడ మామిడికాయలు మంచిగా కట్ చేసి ఉప్పు కారం వేసి
ఉప్పు కారం అవునండి ఆ టేస్ట్ చాలా ఆ రుచి అనేది చాలా బాగా ఉంటుంది ఇగ దండి చాలా
బాగుంటది ఇంకా అక్కడ ఎక్కువ ఆ ఉంటాయి షూ మళ్ళీ అక్కడ వాళ్ళు ఎక్కువ అమ్మేదబ దగ్గర అంటే మల్లె పువ్వులు మనలాంటి మల్లె పువ్వులు కాదు ఉన్నవి ఇంకొక వెరైటీ ఆఫ్ మల్లె పూలు ఉ ంత మనకి ఇక్కడ దొడ్డు మల్ళ ఎలా ఉంటాయో దొడ్డు మల్లలాగే ఉంటా డ అవునావునువు అవి కూడా దొట్టు మనలే కానీ మనకి ఇక్కడ వచ్చే టైప్ స్మెల్ ఉండది అవి వెరైటీగా ఉంటాయి కానీ బాగుంటాయి చూడ్డానికి
ఓకే అం ఇంకా ఇంకా ఎక్కడికి వెళ్ళారంండి
వతావరణం
ఓకే అండి
ఇక్కడ నుంచి మళ్ళీ బీచ్ అంతా చూసుకొని నైట్ మాకు ట్రైన్ ఉంటే మళ్ళీ ట్రైన్ ఎక్కేసాం ఇంకా ట్రైన్ ఎక్కేసి మార్నింగ్ దిగా మళ్ళీ నాగపట్నంలో
ఓకే అ సో చర్చికి వెళ్ళేసి వచ్చారా అండి అక్కడ పాపన్ని తీసుకు కొని వెళ్లారు వెంట్రుకలు పుట్టు వెంట్రుకలు తీయడానికి వెళ్లారనమాట
పుట్టుంట్రక ఫస్ట్ సరే ఎందుకలు అక్కడే తీయాలని అనుకున్నాం అనమాట ఇక్కడ కూడా చాలా మంచి పెద్ద బీచ్ చ్ ఉంటది చర్చ్ దగ్గర్లో
ఓకే అండి అవు ఇం ఇంకా ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళడం అని అంటే ఇష్టం అండి
ఇంకా ఎక్కువ అయితే నేను కూల్ ప్లేసెస్ నే ప్రిఫర్ చేస్తాను
ఓకే అండి అంటే కేెరళ ఎప్పుడైనా వెళ్ళారా ఓకే అండి ఓకే అండి
కీ
మేము ఈసారి ఆ షిర్డికి వెళ్ళొచ్చామండి, ఆ షిర్డి తర్వాత ఇంకా ఆ అదేంటి కాణిపాకం అని అరుణాచలేశ్వరం అని ఇవన్నీ దేవ ఆలయాలన్ని సందర్శించు వచ్చామండి
ఉ షరిడి అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎండలు మనకిలా
ఎండలు ఆ అక్కడ అక్కడ కూడా ఎండలు చాలా బాగా ఉన్నాయండి, కానీ సాయంత్రం త్రం పొద్దున అంతా ఎండ కొట్టింది బాగా సాయంత్రం అ అయ్యేసరికి కొంచెంత వర్షం పడిందండి వా వాతావరణం అంతా చల్లబడింది చాలా ప్రశాంతంగా అనిపిించిందండి చాలా పోలియో మంచిగా చల్లగాలి అలా బయటనే కాసేపు తిరుగుతూ ఉన్నామండి, మంచిగా షాపింగ్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి ద రకరకాల బొమ్మలు అవన్నీ పెట్ ట్టారు అక్కడ సో అవన్నీ చూసి పాపకు కావాల్సిన బొమ్మలు అవన్నీ కొనిస్తూ ఇంకా
మనము టూర్లకి వెళ్ళడం ఏమో గాని అక్కడ పెట్టే ఖర్చులేే ఎక్కువైతాయి టూర్లకి పెట్టే ఖర్చుడు కంటే వీళ్ళకి అదిగోనివ్వమని ఇదికోనివ్వమని.
అవునండి. పిల్లలుగా బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు ఇంకా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఆ ఆహ్ ఇది కావాలి అది కావాలి అని అడుగుతూనే ఉంటారు వాళ్ళు అడిగిందల్ల మనం ఇస్తనే ఉంటాం. అలా మనక్
ఇంత కష్టపడి దాసి పెట్టిన డబ్బులు పది రోజులు ట్రిప్ వేసుకోని
పోనీ ఇలా పొడగొట్టుకుంటాము అండి డబ్బులని ఖర్చు పెట్టేస్తాము అన్ని
కానీ అలా ట్రావెలింగ్ చేస్తూవుం కూడా వచ్చే సంతోషం
వచ్చే సంతోషం వేరే ఉంటుంది అండి.
ఎప్పుడు ఒకే దగ్గర ఉంటాం కదా.
ఇప్పుడు ఆ ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మంచి మంచి గా ట్రైన్ లో ఆహ్ ఆహ్ కిటికీ పక్కనే కూర్చోవడం బాగా అలవాటు అండి కిటికీ పక్కనే కుర్చుని వ ఆహ్ వస్తుంటే పోతుంటే అక్కడ చెట్లని అవన్నీ చూస్తు కూర్చున్ ఉంటారు చాలా రకరకాల సీనరీస్ కూడా బాగా కనిపిస్తు ఉంటు రాయండి ఆహ్ అవునండి చాలా బాగుంటుంది. ఇంకా నెమళ్ళు కూడా కనిపిస్తుంటాయి బాగా సిడి ఈ ఏవేళే ఆహ్ దారిలో ఆహ్ కొన్ని చోట్ల కొన్ని ప్రదేశ విషాలలో ఇట్లా ఆ చెరువు లాగా ఉంటుందండి. అక్కడ నెమళ్ళ కూడా బాగా కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఆహ్ మధ్యలో ఇంకా కొండలు కూడా రా అవి వింతా ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి అవును చాలా బాగుంటాయి అండ్ గ్యాస్ ఆహ్ అనే సీనరీస్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్క సీనరిస్ కూడా అన్ని ఒక కెమెరా లో
మంచి కెమెరాలు జోబులు మా మాత్రం ఖాళీ ఫోటో లో ఫోన్లు మాత్రం ఫుల్ ఇది మాత్రం కంపల్సరీ
కంపల్సరీ ఉంటుందండి ఇంకా ఇది పక్కాగా ఉంటుంది మనకి ఇక్కడ అవునండి అవునండి చాలా బాగా ఎండబెట్టుకొని మళ్ళీ తెిగు ప్రయాణం చేస్తూ ఉంటాము
వచ్చాక ఆ మళ్ళీ ఏదో ఒక హెల్త్ ఇష్యూ అంటే వా వాతావరణం చేంజ్ అవ్వడం వల్లన మళ్ళీ ఫీవర్ అ వాటర్ చేంజ్ అయ్యి జలుబవ్వడ మళ్ళీ చ్చ డాక్టర్ల చుటుూేరికి
మళ్ళీ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఖర్చు పెట్టేసుకుంటాము
హ్యూమన్ మనుషులది
ఆ లైఫ్ సైకిల్ అలానే ఉంటుందండి మనది
లేని ప్రస్తుతం మనం చేసే వ క ఒక చిన్న విరామం లాగ ఇచ్చి అట్లా టూస్కెళ్తుంటేనే బాగుంటుంటది రిలీఫ్ ఉంటది కాస్త అన్ని వర్క్స్ అందరిక దూరమ అందు ఆహ్లాదకరంగా ఉంటంది ఆత
అవునండి చాలా అసలు ఎప్పుడో ఒకే చోట ఉండకుండా కంపల్సరీ ఖచ్చితంగా వెళ్ళి రావాలి ాలే అండి మనం కుటుంబంతో ఖచ్చితంగా వెళ్ళి రావాలి
అవునవును సో మొత్తానిక అైతే ఈ ఎంద ఉాంలో మీరు ఇటు వెళ్లేదు నేను లాస్ట్ ఎండాకాలంలో అక్కడికి వెళ్ళాను ఇంక ఈ సారి అయితే ఇక్కడికి వెళ్ళలేదండి ఇంటలోకి భయపడి ఈ ఈ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా
లేదండి ఎక్కడికి వెళ్ళేలాగా లేదండి ఇందులకి వర్జెం బటి బాగుండు అనిపిస్తుంది కానీ ఇప్పుడు వర్షం పడేలాగా కూడా ఉండట్లేదు బాగా
ఓకే
అవునండి దగ్గరలో ఉన్నాయి అప్పుడు మళ్ళీ వాళ్ళ బద్దలు వస్తున్నాయి అనేసి మళ్ళీ అని వాటర్ మొత్తం అంతా నిండిపోతుంది కదండి ఇం ఇకే వస్తు
అవును మళ్ళీ అదొక బాధ
ఇబ్బంది పడాల్సి వస్తుందిండి మనం ఇ ఎండలకు తట్టుకోలేకపోతున్నాము అప్పుడు మళ్ళీ వానలకి కూడా తట్టుకోలే
అవును
విశేషాలు
సరే మేడంమ్ మీ వ్యూస్ బాగా షేర్ చేశను మీ కేరళ ఎప్పుడు వెళ్ళలేదండి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తాను
అవునండి ఓకే అండి ఓకే మేడం థ్యాంక్ యూ అండి మీరు విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు
థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడమ్